హలో
ఆ నమస్కారమండి
నమస్కారం
ఎస్ చెప్పండి మేము ఎలాగా మీకు సహాయపడగలము
సహాయపడేది ఏం లేదండి అంటే మీరు వేరే ప్రాంతం ప్రాంతం వాళ్ళు కదా మేము వేరే ప్రాంతం వాళ్ళం అంటే మాకు ఆ తొందరలో ఒక పండగ రాబోతుందండి
ఓకే
ఆ మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికని నా మిమ్మల్ని అది పిలుదామని ఫోన్ చేసానండి
అ ఓ థ్యాంక్ యూ అండి ఎప్పుడు డేట్ తెలుసుకోవచ్చా మేము
ఆ ఆ డేట్ తేది అయితే ఆ ఇంకా వన్ మంత్ తర్వాత అండి జులై ఆ ట్వంటీ ఫిఫ్త్ గాని ఆ మధ్యలో ఉంటది
ఏం పండగ అండి అది
అది తొలి ఏకాదశి అని
ఓ ఓకే ఓకే విన్నా విన్నా తొలి ఏకాదశి
మా వైపు బాగా చేస్తారండి చాల అది ముఖ్యమైన పండుగ మాకైతే
ఓ ఓకే ఓకే కొద్దిగా చెప్తారా మీ పండుగ విశేషాల గురించి నాకు
ఆ ఖచ్చితంగా చెప్తామండి మా కల్చర్ గురించి అందరు తెలుసుకోవాలండి
ప్లీజ్ ప్లీజ్ చెప్పండి వింటాను
ఆ మా ఊర్లో చాలా బాగా చేస్తారండి ఆ పండుగ
ఓకే
ఆ ఏ తొలి ఏకాదశి అని ఇప్పుడు అధిక మాసం అంటే శూన్య మాసం పోయిన తర్వాత
ఓకే
వచ్చే ఫస్ట్ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారండి
ఓహో
ఆ శ్రీ మహావిష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడు
ఓకే
ఆ ఆ ఏకాదశిని అట్లా సెలబ్రేట్ చేసుకుంటారండి కొన్ని ప్రాంతాల్లో
ఓకే
ఆ మా ఊర్లో అయితే చాలా బాగా అంటే ఆ దశమి రోజు నైట్ రాత్రి ఉంటుంది కదా దశమి రోజు నైట్ ఉపవాసం చేసి ఆ రోజు మొత్తం జాగారం చేసి నైట్ అంతా మళ్ళీ ఏకాదశి రోజు మొత్తం ఉపవాసం ఉంటారు అంటే మనం మంచినీళ్ళు కానీ పాలు కానీ లేకపోతే ఏమన్నా ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆపి అంటే మితంగా తీసుకొని మనం అహోదేవుని ధ్యాసులోనే ఉండల్లా ఆ ఇతను నామస్మరణ ఓం నమ శివాయ చేసుకోవడం గాని ఓం నమో నారాయణాయ ఇట్లా మంత్రాలన్నీ జపించుకుంటూ మృత్యుంజయ మంత్రం కానీ పంచాక్షరి మంత్రం కానీ ఇట్లాంటి మనకి ఏదైనా ఏ మంత్రంమయినా అది స్మరించుకుంటూ ఆ రోజంతా జాగరము ఉపవాసంతో ఉండి మళ్ళీ ఏకాదశి అయిపోయిన మరుసటి రోజు ద్వాదశి ఉంటుంది కదా ద్వాదశీ ఇది రోజు ఎంత వీలైతే అంత పొద్దున్నే మనము ఉపవాసం మొదిలేసి ఆ అంటే దేవునికి మంచిగా పూజ చేసుకొని మనం ఏదైనా పదార్థం మంచిగా ప్రసాదం లాగా తీసుకొని అంతే ఇంకా ఆ జాగారం గాని ఉపవాసం గాని వదిలేస్తే సరిపోతుందండి
ఓహో ఓకే ఓకే
ఆ మా ఇంట్లో అయితే మా నాన్న ఖచ్చితంగా చేసేవారండి అట్లా
ఓ
ఉపవాసం జాగా అవును అవును ఇప్పుడు కూడా చేస్తున్నారు కంటిన్యూగా ఉండేవాళ్ళు ఆ నాన్నని చూసి మేము కూడా చాలా సార్లు అట్లా చేసామండి అంటే ఆ చిన్నతనంలో తెలియనితనము ఒక ఎక్సైట్మెంట్ ఉండే ఆ ఫెస్టివల్ ఇట్లా వస్తాందంటే చాలు ఇంకా అసలు ఇంట్లో హడావిడి గాని రిలేషన్స్ రావడం కానీ చాలా బాగా అనిపించేది
ఓ నైస్ అండి మీరు అయితే ఒకసారి మాకు గుర్తు చేస్తారా ఒక రెండు రోజుల ముందు మేము చ్చి ఆ అనుభవాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్ కుంటున్నాము
తప్పకుండా తప్పకుండా అండి
అలానే మీకు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా నేను మా ఊర్లో కూడా మీరు ఎలాగా మీ ఊర్లో అంత ఎక్సైటింగ్ గా చెప్తున్నావో నిజంగానే అలాంటి ఫీలింగు మా పండుగలు కూడా ఒకసారి మీరు వినండి ఆ సమయం అయితే చాలా బాగా వినాయక చవితిని చాలా సెలబ్రేట్ చేస్తాము మా ఊర్లో చాలా ఫేమస్ అండి మేము చిన్నప్పటి నుండి వినాయక చవితి అంటే ఒక పది రోజుల ముందే ఆ చిన్నప్పుడయితే చాలా ఎక్సైటింగ్ గా అనిపించేది ఇప్పుడైతే కొద్దిగా చెందాలనే విషయానికి వస్తే ఫ్యామిలీ తరపున వేసుకోవడం అలా ఉంటుంది కానీ చిన్నప్పుడు అయితే ఏం అవుతుందంటే ఇంటింటికి వెళ్ళడము టెన్ రుపీసు హండ్రెడ్ రుపీసు ఆ అలాగే ఇగ మేము చెందాలు అడిగేవాళ్ళం స్కూల్ అయిపోతానే కాలేజెస్ అయిపోతానే ఆ ఇ ఆ ఎంతో మంచిగా అనిపించేది చందాలు వేస్తుంటే అమ్మా ఎంత డబ్బా అమ్మో మై గాడ్ అని కొని చా చాలా ఎక్సైటింగ్ గా హుండీలు పెట్టుకోవడము దాన్ని ప్రతి రోజు అలాగ వెళ్ళి ప్రతి మనిషిని పెద్దవాళ్ళని కావొచ్చు చిన్న పిల్లలు కావ్వచ్చు చ్చు అలానే దారిలో వెళ్ళే వాని తాడు పట్టుకొని అటు ఇటు దారికి అడ్డు పెట్టడము వచ్చే వాళ్ళని అడగడము ఎవరు కూడా కోపగించే వాళ్ళు కాదు ఆ టైంలో ఎందుకో చాలా మంచిగా అనిపించేది ఇప్పుడైతే మ్యారేజెస్ అయి ఇప్పుడు మాకు పిల్లలు ఉండి ఇలా అవును ఉండి ఇప్పుడు ఎవరినన్న అడగాలంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది బట్ ఫెస్టివల్ అనే విషయానికి వస్తే వినాయకుడి దగ్గరికి. అప్పుడు అంత ఎంజాయ్ చేస్తున్నాము ఇప్పుడు అంత ఎంజాయ్ చేస్తున్నాము. చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నాము ఎవ్రీ ఇయర్ వినాయకుని మా స్ట్రీట్ లో పెట్టడము
మీరే పార్టిసిపేట్ చేస్తారా అంటే మీరు ఎవరైతే గ్రూప్ ఉన్నారో మీ ఇంటి దగ్గర ప పర్టికలర్ మెంబర్స్ ఇంతమంది అని ఉంటారు కదా మీరు పార్టిసిపేట్ చేస్తారు ప్రతి దాంట్లో అంటే ఆ స్వామిని డెకరేట్ చేయడం కానీ స్వామిని అక్కడ నుంచి తీసుకురావడం గాని ఇట్లా మీరు ఉంటారా పాల్గొంటారా
అవునండి అవునండి పాల్గొంటాము నైట్ అంతా మేల్కొని స్వామికి హారాలు పెట్టడానికి. కానీ ఒకరి వల్ల అవుతే అవ్వడండి ఈ సెలబ్రేషన్ అనేది అంత టీం వర్క్ కుంటుంది సో మేము అరౌండ్ ట్వంటీ మెంబర్స్ దాకా ఉంటారు మంగళ వాళ్ళు ఒక మెంబర్స్ ఆడవాళ్ళు ఒకటి ట్వ ఒక టెన్ మెంబర్స్ ఇలాగ అందరు కలిసి కట్టుగా చాలా భక్తితో కూడిన పని చేస్తుంటారు అందరూ అయిన అంత సక్సెస్ఫుల్ గా అందరు చేయడం వల్ల ఆ ఆ ఎంజాయిమెంట్ వేరు వినాయక చవితికి అలాగ ఐదు రోజులు కూర్చో పెడతాము ఫస్ట్ రోజు నైట్ అంతా మెలుకొని హారాలు. పూలు తర్వాత మామిడాకులు ముగ్గులు. ఆ ప్రసాదము ఇవన్నీ తర్వాత కొంతమందికి వర్క్స్ సగ్రిగేషన్ చేయడం కానీ సో మీరు మెంటనెన్స్ చూసు సుకోవాలి మీరు పూజ ఐటమ్స్ చూసుకోవాలి మీరు ఫ్రూట్స్ తీసురావాలి మీరే భజన్స్ చేపియాలి సేమ్ లాగ మేము టీమ్ వర్కు ఇలాగా డిస్ట్రిబ్యూట్ చేసుకొని అంత కలిసి ఆన్ టైమ్ చేసేటట్టు చేసుకుంటాము.
మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి మీకు అంటే ఇట్లా ఇది పెద్ద కార్యక్రమం కదా వినాయక చవితి అంటే అది ఎంత మనం చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నా ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ముఖ్యం యాస్ ఎ పర్సన్ గా మీకు ఎట్లా ఎంత సపోర్ట్ ఉంటుంది డబ్బులు విషయంలో కానీ ఏవైనా వస్తువులు తీసుకురావడంలో కానీ ఎట్ల హెల్ప్ చేస్తారు మీకు
నాకైతే మా ఫ్యామిలీ నిజంగా నేను లక్కీ పర్సను ఇలాంటి ఫ్యామిలీ నాకు ఉన్నందుకు ప్రతిదీ ఏం అడిగినా నేను ఎక్కడ వెళ్ళినా ఏదన్న ఒకసారి చెప్పితే చాలు వాళ్ళు ఖచ్చితంగా నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తారు వాళ్ళు కూడా నాతో భాగస్వాములు ఈ పని విషయంలో నువ్వు ఇంత పని తీసుకుంటున్నావు కదా నేను కూడా ఎంతో కొంత హెల్ప్ చేస్తానని హెల్ప్ చేస్తారు నాకు నిజంగా వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇంత హ్యాపీగా ఆ ఏ పనైనా నేను చేసుకోగలుగుతున్నాను వినాయక చవితి కూడా అంతే సేమ్ అంతే సెలబ్రేషన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నాం అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఎందుకంటే టైమ్ టు టైమ్ చేయడానికి అవ్వదు అది వినాయకచవితి సెలబ్రేషన్స్ ఎంతో కష్టమైన పని ఆ డే నైట్స్ మేలిపోవాల వర్షం వస్తున్ టుంది అవును తార్పాల పట్టు వెయ్యాలి ముందర అవన్నీ చూసుకోవాలి వెహికల్స్ కి ఏంటి అవి చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరుగుతూ ఉంటాయి అలాంటి టైం లో ఎప్పుడంటే అప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళి అన్ని పనులు చూసుకోవాలి మా ట్లాడాలి జనాలతో అలాంటి టైం లో ఏంటంటే సో భార్య ఎంతో సపోర్టిగ ఉంటారండి అందుకని నేను చాలా బాగా ఎంజాయ్ చేస్తాం వినాయక చవితి అలా ఫైవ్ డేస్ అయిపోయాక నిమజ్జనం వచ్చి విషయానికి వస్తే అది ఇంకా ట్రెమిస్ గా ఉంటుందండి చాలా ఎంటర్టైన్మెంట్ ప్రతి ఒక్కరు ఊహించలేనంత విధంగా ఉంటది ఆ రోజు అయితే ఎంత ఊహించినా కూడా తక్కువె అనిపిస్తది ఆ రోజు ఎంటర్టైన్మెంట్ వెళ్ళేటప్పుడు ట్రాక్టర్స్ మాట్లాడడం ట్రాక్టర్స్ లో కూర్చోబెట్టడం వినాయకున్నీ అందరుూ మంచి ఆ జండేస్జి పిల్చడము మ్యూజిషియన్స్ నీ పిలచడము సీ ఎవరి పద్ధతిలో వాళ్ళు బాగా డ్రెస్ కోడ్స్ వినాయకుని బొమ్మలు వేసుకోవడము కొంతమంది రిబ్బన్ హెడ్డికి కట్టుకోవడము కలర్స్ తీసుకొని మగవాళ్ళతో పాటు ఆడవాళ్ళు సరి సమానంగా వాళ్ళు కూడా అదే ఎంజాయ్ చేస్తారు డాన్స్ చేస్తూ కుంకుమ పసుపు కలర్స్ తీసుకోవడము అందరికిీ వాళ్ళ తోటి వారు ఫ్రెండ్స్ కావచ్చు తెలియని వారు కావచ్చు ఎవరు ఏమి ఆ అనుకుంటున్నా భయం ఉండదు ఆ రోజు ఎవరు చూసినా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తుంటారు అదే మిగత రోజులు ఎవరైనా కానీ రంగు కలర్స్ చలి తే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు సాధించుకుంటారు ఎట్ల జల్లు తావు ఏంటి అనేసి
అవును కోపడతారు ఖచ్చితంగా ఫెస్టివల్ కాని టైం లో ఈ టైం లో ఎవరికైనా అది కోపమనిపిస్తాది కానీ ఈ వినాయక చవితి కానీ హోలీ ఇట్లా టైమ్ లో అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా పోట పోటీగ కూడా చల్లుకుంటారు నేనంటే నేను అన్నట్టు
అవును అవును
మరి మీరు నిన్ నన్ కచ్ మొత్తంగా ఈసారి ఇన్వైట్ చేయండి మా ఫ్యామిలీతో సహా వస్తాం ఖచ్చితంగా
ఖచ్చితంగా ఇన్ఫామ్ చేస్తానండి నేను
మేము చూస్తాం ఎలా ఉంటుందో
ఖచ్చితంగాండి నేను గుర్తుపెట్టుకుని మీకు పదే పదే ఇన్ఫామ్ చేస్తాను మీ ఫ్యామిలీ అనే కాదు మీ బంధువు ఇంకా వేరే వేరే ఎవరన్న ఉన్న చూడండి వచ్చి బాగా ఎంజాయ్ చేస్తారు నిజంగా ఇ చూసాక ప్రతి సంవత్సరం కూడా మీరు రావాలను కుంటారు అంత బాగా ఉంటుంది సెలబ్రేషన్స్
ఆహో
సో అలా వెళ్తూ వెళ్తూ ఆ రోజు ఏం చేస్తాం అంట అన్న ప్రసాదాలు కూడా చేసుకుంటాం చిత్రాన్నము పులిహోర స్వీట్ ఒకటి కేసరి బాతు అలాగా చేసుకోవడము తర్వాత ట్రాక్టర్ లో పెట్టడము ఓకే కొంతమంది ఎవరైతే మెయిన్ గ్రూప్స్ ఉంటారు పార్టిసిపేషన్స్ వాళ్ళ కి ఫస్ట్ ఇంటికడే పెట్టేస్తాం అనమాట ఫిఫ్టీ టూ హండ్రెడ్ ప్లేట్స్ లా పె తీసేసి అందరు మంచిగా తినేస్తారు లంచ్ తర్వాత రాహుకాలం వదిలేసి మంచి టైం చుసుకుని ఆ టైమ్ లో స్టార్ట్ చేస్తాము వినాయకుడిని ఎత్తి ట్రాక్టర్ లో పెట్టడము డీజే స్టార్ట్ చేయడము అప్పుడు ఏం చేస్తాం ప్రసాదం దారిలో ఎవరికైతే ముసలి వాళ్ళు ఉంటారో ఎవరికైతే అవసరం ఉంటుందో ఫుడ్ ఆకలితో పిల్లవాళ్ళవచ్చు పెద్దవాళ్ళువచ్చు ఎవరైనా కానీ తెలిసిన వాళ్ళు అవ్వచ్చు తెలికపోయిన వాళ్ళు అవచ్చు అలాంటి వాళ్ళకి మంచిగా ఈ ప్రసాదం పాకెట్స్ లో అట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అంతా ఫుడ్ పెట్టేసి అందరికీ ఇస్తాం దారంటి ఎంతో ఆనందకరంగా అనిపిస్తుంది
చాలా మంచి పని
అవునండి
ఆ మీరు చెప్తుంటేనే మేము కళ్లార చూసినట్టు ఉంది వినాయక చవితి ఎట్ల ఉంటుందో ఇంకా మేము నిజంగానే చూస్తే ఇంగెంత బాగుంటుందో
జవునండి అంటే చ ఇంక అలా చెప్పుకుంట పోతే ఎంతైనా ఉంటుంది వినాయక చవితి గురించి ఆ డివోషన్ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అవ్వచ్చు ఎంతో హ్యాపీగా ఉంటుందండి ఖచ్చితంగా అలా పంచుకుంటూ ప్రసాదాలు డ్యాన్స్ చేస్తూ వినాయకునికి మా రోజంతా అనిపిస్తూ ఎంతో వింత వింత పక్క వాళ్ళు కూడా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఆకారంలో విగ్రహాలు కనపడడం కానీ చాలా ఆనందకరంగా అనిపిస్తుంది డ్యాన్సు లు వింత వింత డ్యాన్సులు చేస్తు ఉంటారు ఎక్స్పెషలీ మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు చేయడంలో దాంట్లో ఇంకా మంచిగా అనిపిస్తది ఆ రోజు ఎందుకంటే ఎవరు చప్పురు ఆడండి అని మగవాళ్ళయితే ఏదో విధంగా వాళ్ళకి ఆడేస్తుంటారు ముందనంటే ఇలాగా బయట తిరగ చూడడం కానీ బయట డాన్స్ చేయడం కానీ కొద్దిగా అనుభవం ఉంటుంది కానీ ఆడవాళ్ళు ఆ టైమ్ లో కూడా బాగా వాళ్ళ వాళ్ళ గ్రూప్స్ లేడీస్ ఆడడం కానీ ఎవరిని పట్టించుకోకపోవడం కానీ ఎవరైనా ఏమైన అనుకుంటే స్వామి కోసం నేను ఎంజాయ్ చేస్తున్నాను చేయడా కానీ అలాగా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు
ఆ
ఈ విధంగా వినాయక్ చవితి